హలో
ఆ చెప్పురా
చెప్పక్క ఏం చెత్తరు
కూలర్ వేసుకొని పనుకున్నా
కూలర్ సౌండ్ కి వినబడతాందా నా ఫోను
నాకు విన నీకు వినపడుతాంద
నాకైతే ఏ సౌండ్ వినపడతలేదు
నాకూడ ఇనపడతలేదు
ఆ నేన్ మాట్లాడేది నీకు వినబడుతుందా కూలర్ సౌండ్ కి అంటాన
ఇనబడుతాంది
ఇనబడుతాంద
అ వినపడుతాంది అదేమో ఎక్కువ సౌండ్ వస్తలేదు ఎక్కువ గాలి వస్తలేదు ఎక్కువ సళ్ళగా కూడా వత్తలేదు
ఏది లేదు లేదు కాకపో ఇది పెంకిల్లు కనుక కొంచెం బతుకుతాన్నాం గానీ
పెంకుటిల్లు కొంచెము అత్తదక్క మరి బాగా వే డిగా రాదు ఈ మన ఈ స్లాబ్లంతా అయితే అస్సలు రాదు
హూ ఇంకేమి పెంకిల్లు కాకపోతే ఈ కూలర్ తీసి పడేసి వేరే కొత్తదన్న తెచ్చుకున్నాం అన్నట్టు
ఇక నెక్స్ట్ ఇయర్ వరకు అదే పని అయితది మీకు లేగ పోతే బో ఈ చిన్న చిన్నగాలి అస్సలే సరిపోదు
ఆ రెండు సంవత్సరాలు అయితాంది నేను ప్రిపేర్ చేయించగట్ల వాడతాను
ఆహా ఈ మధ్యాహ్నం పూట అయితే ఒక్క మనిషి గూడా గనవడరు
హహా
బండ్లు దప్ప బండ్ల మీద వొయ్యే మనుషుల్ దప్ప
ఎట్ల కొడ్తతద్ మరి
మంచి మధ్యాహ్నం అయింది
ఎండ బాగ గొడతాన్
మొన్ననన్న మీకైతే వర్షం పడ్డది గానీ ఇటైతే వర్షం లేదు ఏం లేదు
వాన వడ్డది నిన్న నైటు గూడ వడుతదేమో అని చూసినం మేం, పడితే మంచిగుండు సల్లగున్న. అనుకున్నాం గానీ పడలేదు ఇంకింత అగడ ఎళ్తాంది
తే కొంచెం వెదురు కూల్ అయితది
ఊ వర్షం పడ్డాదానే అసల్ ఏమంత సల్ల అనిపయలే
ఊమ్ సల్లగ లేద అక్క
ఏమనిపిచ్చింది ఎండ ఇంకింతే గొడతాంటె కొంచెం మబ్బులా మబ్బులుంటే ఉ వెదర్ కూలుగుండు
ఆ
మేఘాలుంటె
అఆహ
ఎక్కడున్నాయ్ మబ్బు లేదు
కొంచెం వర్షం బడ్డా లేకపోతే చల్లగున్నా గూడా మంచి ఉంటది గాని
పర్శాన్ల తడిశీరు ఒక రోజైతే
మంచిగ తడ్శిర్రా
ఏం దడవలే గానీ పిల్లల్ దడ్చిర్రు స్నానాల్ చేసిర్రు ఆ రోజు
ఆహా ఫస్ట్ వానద
ఆ ఫష్ట్ వానప్పుడు
ఊ
వాళ్ళ జలుబు రాలే గాని నేను ఇంట్లో ఉన్నదానికి నాకు జలుబు ఒచ్చిందిరా
ఫస్ట్ వానల దడవద్దు అని అనంటరు
వ అదే తడవద్దు అన్నాగాని దడిసిరు
ఆ
ఆ వేడి ఎట్లెత్తాంది అగడకు నీళ్ళలో మంచిగ ఉండబుద్దైంది ఇగ ఎగిరిరు
కొంచెమేడి గున్నది
ఆ వాళ్ళకేం జల్ లుగురాల్లే గాని నాక్ జలుబొచ్చింది నెక్స్ట్ డే
ఎందుకు నీకెందు జలుబొచ్చింది
మొన్నా వేప చె తడవలే వేప చెక్క దాగిన అందుకే గావచ్చు అనుకున్నా
వేప చెక్కా వేప చెక్క దాగినవా
ఆ ఆ వేప వేప చక్క మృగశిల రోజూ తావుతారు జూడు
వేపచెక్క నీళ్ళల్లో ఏసుకొని నైట్ అంత నాన వెట్టుకొని దాగుతరు గదా
ఆ
ఆహ దానికోసం రావచ్చు
అదే అనుకున్న ఒకటే రోజు ఆయన మళ్ళ పల్ల రాాల బాగా గలువైంది
ఎన్ని రోజుల్లో అవుతారక్క
మూడు రోజులు తాగుతారు
బాడి కూలి అవుతుందిని అంటారు కదా అయితే నీకు బాడి కూల్ అయిపోయింది కూల్ అయిపోయి జలుబు వచ్చింది అన్నట్టు
అంతే అంటవా
ఒక్క రోజు తాగాగానే కూల్ ఐపోయింది నీ బాడి
ఎంటనే చూపెట్టింది నాకె ఫస్ట్ ఊరంగా తుములు దగ్గు జలుబు అన్ని పిల్లలు రాగలేగా తగ్గిపోయింది టాబ్లెట్స్ వేసుకున్నా
ఆహ
అన్న అయితే మూడు రోజులు తాగిండు
అవునా
పిల్లలకుకి కూడా ఒక్కొక్క రజ ఆ ఒక్కొక్క రోజ తాగిరు వా నెక్స్ట్ డే తాగమంటే ఆగలే
ఆా
గ్లాస్ ఎడుదు గ్లాస్ ఎడుదు ఆయ రూవలో
ఆ
తవరను పున్నా ఎంత ఆయిదు
వేపచెక్క ఎక్కడ దొరికింది అక్క మరి
ఏముండదు వేపు చెట్టును గొడ్డలతోన్నారుకి అ లేష ఏముండదు
హా చెట్టు కడ ఎక్కడ దొరికింది చెట్టు అంటానా
చెట్టు లేదా మాకు ఇంటి ముందు అటుట్టు ఉన్న అటు ఒకటు ఉన్నది మచ్చటి చెట్లు ములుగుల
అంతేనా అగ మన ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీ మామయ్య వాళ్ళ అని చెప్పి మా పక్కనళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు మంచిగా ఉండక మొత్తం ఎండిపోయింది అది
వాళ్ళ సెట్టు ఎండిపోయింది ఇటు పక్క వాళ్ళ సెట్ కూడా ఎండిపోయింది
పక్క వాళ్ళది ఎండిపోయిందా ఏ మ ప
చూడ నువ్వు వచ్చినప్పుడు రెండు చెట్లు ఎండిపోయి ఉంటాఇ
అరే నేను మా అంత ముందు వచ్చినప్పుడు మంచిగా ఉండే కదా చెట్టు మక్క మొత్తమండిపోయింది అని అని అనుకున్నాను నేను మొన్న చూసి
ఏండి పోయింది ఆయన మంచి లేడు
హెల్త్ ఇష్యూ వచ్చింది ఇక
చిన్న పోరగాళ్లు చేసినట్టు చెస్తాడు
అయినానా
ఆ
అంటే తట్టుకోలేడాక్క
తట్టుకోలేడ్రా తట్టుకోకనే కదా అయి సిక్కయింది ఇ మిక్సీ లో అన్నం వేసుకొని మక్స్ పట్కంద అవుతుాది
ఇప్పుడా మంచిగా ఉన్నప్పుడు ఎందుకు
గందికే కదా చిన్న పోరగాన చేసి రెడీ అయితరు అనేది
అంటే నమ్లలేకనా నా లేకపోతే నమ్లరాదు
హ
అరగకనా
అరగదంటే నువ్వు పో ఆమె ఆయన సినట్టు ఆమె కూడ చెత్తది అయనంటే తాగి తాగి జ డైజెషన్ సిస్టమ్ కరబైదనుకో
ఆ ఆ ఆమే కూడ అట్నే తాగుతాద
మ్ ఆమే అట్లానే తాగుతది అయను చీసి అమ
ఎం పని చేయడక్క
ఏం పని చేయద్ మాట్ టల్ మాత్రం గోరంగుంటాయ్
కూర్చున్న దగ్గర నుంచి లేవనే లేవరు ఆ బోళ్ళు ఎవర్
కూర్చుంటే నడుమెందుకు నోయ్యదో కాళ్లేందుకు నోయ్
మంచిగ కూర్చుంటారు ఇద్దరు
నే ఇట్లా పండుకుంటేనే నాకు ఎట్లా అంప్ పిస్థాంది తెలుసా టైం వేస్ట్ చేత్తనా అనే ఫీలింగ్ కలుగుతంది నిజంగా మిషన్ కుట్టేటివి ఉన్నాయి కుట్టుకోవాలే టైం వెస్ట్ టైంతాంది అనిపితంది
అదే మంచ్ మంచిగ ఇద్దరు కూర్చుంటారు ఆమె బోళ్ళు కూడా ఎవరన్నా వాళ్ళు లో ఉంటే వాళ్ళతోటి వీళ్ళతోటి దోమిత్తది ఆ ఊడ్సుడు కూడా పొద్దున్నో సాయంత్రమొ ఒకసారిే ఉడుత్తది
గంతే ఆయిపాయె
లేవడం కూడా వాళ్ళు లేట్గా లేత్తరు
ఏమో
ఆయన నీళ్లు పడుతాడు ఆమే ఊడుత్తది ఆయిపోతది ఇగ
నాకైతే గింత పని కూడా ఆసర కడు తెలుసా అన్నయ్య
ఆ
మ్ అయినాగాని నేను చెప్ కోను ఎందుకంటే మనం చేసే పని మనం చేయాలే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలే వాళ్ళను ఇబ్బంది పెట్టదనుకుంటా
ఎవరు ఒక రిద్దరు
ఇంత పిల్లలకు కూడా పని చెప్పాను మా అత్తే చూడలేక పోరాళ్లతోనే గా బోళ్ళుతోముతేందే బట్టలు పిండుతెందే ఒక్కత్ చేసుకుంటంది అంటది అప్పుడతారు అత్తే సరే బిడ్డ ద అంట ఇగ
ఇగ వచ్చినప్పుడు ఏమంటవ్ ఇగ
అదే అన పొద్దున్నే లేచి బట్టలు పిండినా రెండు బకెట్ల బట్టలు దగ ద బోల్ తో కున్నా
ఆ
వంట చేసిన ఫుల్ల్ పని వేసిన పోద్దటి నుంచి
పొద్దట్ నుండి అవన్నీ చేసినావు ఫోన్ మాట్లాడుతనవ్ నాతోటి
అదే గదా చేసిన చాన పనే చేసినా ఇవాళ ఫుల్లు బోళ్ళు మళ్ళా తక్కువ ఆ రెండు గిన్నెల్ రెండు చెంబులన్నట్టు కూడా కాదు
ఆ ఇగ ప మందిీ సాయంత్రం దొముతలేవా
ఇగ టైమ్ కుదుర్తలేదు
ఇ సాయంత్రం నోంగపోతే పొద్దున అసలేే పని తెగదు
సాయంత్రం దొమ్ముతలేను ఎందుకంటే అటు నీళ్లు పట్టుడు అటు కోళని కమ్ముడు ఇటు మిషిన్ కడుకు సాయంత్రమే మీలయి కుతుడయి
ఆ
ఇది చిన్న చిన్న పనులు అయితడి మళ్ళీ ఫోన్ ఒకటి అయితండి ఆ సాయంత్రం భోజనాలకి టైమే ఉంటలేదు
అద ఇక సాయంత్రం గోళంకపోయా ఉన్నాంటే పొద్దున లేట్ అయితాంటాయి ఇక పనులు ఇ చాలా మంది అయ్యాయి కదా మీరు ఐదుగురు అంటే పనే ఉంటాయి బట్టలు బోళ్లు
ఆ అయినా దబ్బ దబ్బ దబ్బ దబ్బా చేసుకుంటార నేను
ఈ అలవాటైపోయింది అక్క
అలవాటు అయింది తొందర వేసుకుంటే అది గంత బన అని అనుకోని అనుకోని
ఆ అల్ అలవాటు అయిపోయింది
ఉ సరే ఉంటా ఇంగ